ఆ బావున్నాం అండి మీరేలా ఉన్నారు.
ఆ బావున్నాం తిన్నారా
ఆ తిన్నారండి మీ మీరు తిన్నారా
ఆ తిన్నాం.
ఏం చేస్తున్నారు. ఏం లేదండి ఇప్పుడే తిన్యను ఇప్పుడే అలా. తిరుగుతా మీతో మాట్లాడుతున్నాను.
నేను ఇంస్టాగ్రామ్ లో రీల్ దోబ్బుతా ఉన్నా.
ఆ ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ఫుల్ అందరు చే . ఆ సోషల్ మీడియా న్ని విధాలుగా యూజ్ అవుతాది, కొన్ని విధాలుగా చెడిపో, చాలా మంది వరకు చెడిపోతున్నారు రీల్స్ ఏంటి.
చూస్తా ఉంటే అట్లే టైం అయిపోద్ది.
అదే అండి, మనకి పెత్త మైనస్ అంటే ఇంగ్. కా ఆ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్. ఈ జనాలు, దాన్ని మంచిగా యూజ్ చేయడం లేద్. ఆ. ఏదో సినిమా పార్లన్. ఎంజాయ్మెంట్ .
ఉండాలా, మరి అడిక్షన్ లా ఉండకూడద్ అంతే.
ఆ ఈషోస్. సోషల్ మీడియాతో ఓచ్చినదే, తెలకాయి నొప్. తి అవును. చిగా యూజ్ చేసుకోవాలని
ఇంకా ఈ అబ్బాయిల అంతా, గేమ్స్ కి అడిక్ట్ అయి. పోయి, పక్కన వాళ్ళని కూడా పట్టించుకోనట్టు, పక్కనే. పక్కన ఏమైపోతున్నా కూడా పట్టించుకో , ఇంగా అవ్వే ఆడు. కుంటా, అట్లా అనే గడిపేస్తారు. అవును.
అబ్బాయిల్ తో . ఒకటి అమ్మాయిలతో, ఏదో సోషల్ మీడియాలో ఫొటోస్ అనీ, వాళ్ళ ఫ్రెండ్ పిక్ షేర్ చేయడం అంటాం. దాన్ని కన్వర్ట్ చేయడం, ఇప్పుడంతా కామన్ అయిపోయిందండి ఇలా జరగడం.
ముందు మా, మా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా. అంటే ఫ్రెండ్స్ గ్రూప్ లో ఉంటారు కదా, వాళ్ళ పేర్లను ఉపయోగించుకొని బాయ్స్ అట్లా, బాయ్స్ అకౌంట్ క్రియేట్. చేసేస్తారా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఇంగ ఫ్రెండ్స్ అందరు వాళ్ళక్ వాళ్ళక్.
ఫేక్ అకౌంట్ నుంచి ఒకటి, రా ఆ మెసేజెస్ ఓచ్చాయండి. నేను అసలు పట్టించి పట్టించుకోను.
వాళ్ళదే అని నమ్మిస్తారా, ఇంకా మెసేజ్లు, పోస్ట్లు, ఫొటోస్. అన్నీ అలా సెండ్ చేసేస్తారు
ఆ వాళ్ళు ఏమంటారు మీ మీ ఫ్రెండ్ మీ బేస్టి నేను అలా ఇని మనని మై మరి పిన్ చేస్తారు వాళ్ వాళ్ళ వాళ్ళ దానికి బ తెలివిగా మాట్లాడతారు వాళ్ళు అలా ఎలా వస్తాయి ఐడియాస్ వాళ్ళకి అర్థం అవ్వాలి కాని దాని వల్ల అసలు లైఫ్ ఏ గుడ్ ప చవిస్ మళ్ళీ ఏదో
ఇప్పుడు ఏ టెక్నాలజీ కూడా బాగా పెరిగిందా
ఆ దాన్ని మంచిగా యూజ్ చేసుకోవాలి అనుకోల గానీ
ఇంకా లేని కూడా ఉన్నట్టుగా సృష్టిస్తదా అది
ఆ కొంతమంది ఎంత మంచిగా యూజ్ చేయాలని అనుకుంటారు దాన్ని కొంతమందికి అది మంచిగా యూస్ అవుతది
ఏ అయిలో
బాగుపడే వాళ్ళు కూడా బాగుపడలేకుండా పోతున్నారు ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ బా అంటే కొంచెం అంత ఏ ఏఐ ఏఐఐ అంతేకాని వాళ్ళ సొంత స్కిల్స్ ఏం ఉపయోగిం కడమే లేదు
అవును ఇప్పుడు కోడింగ్ కూడా వాళ్ళు అంటే లాజిక్ పిల్లలే అర్థం చేసుకోకుండా ఇంకా చాట్ జి. పి. టి ఇస్తది కదా అన్నట్టుగా
ఎలా ఉంటాయండి మొత్తం అందులోనే చదువుకుంటే ఇంకా వీళ్ళ సొంత స్లీవ్స్ ఎలా ఉపయోగిస్తారు ఎలా ఆలోచిస్తారు అ ఉన్న అదొక్కటి ఉంది అని దాని మీదే వాళ్ళ కాన్సన్ంట్రేషన్ మొత్తం వెళ్తుంది కానీ ఇంకొక విధంగా ఇంకొక వేలు ఆలోచించేది లేదు అలా చాలా మంది చాలా మంది ఇప్పుటికి జాబ్స్ దకా తన వెలాడుతా ఉన్నావు అలాంటివన్నీ చేసి సొంత ట్యాలెంట్ లేకుండా ఇంకే అమీ